అత్తాళ్ళు
రా
తిన్నరా
పోతిలేదు ఇట్ల ఒత్తిరాళ్ళు ఈడ
ఇగ మళ్ళ తిన్లే
తిన్నరా మీరు
రొండైతాంది కాద్
ఆ తిన్నారా
మ్మ్ తిన్నమక్క
హ్మూ
టీవీ చూసుకుంట కూసున్న. మ్మ్ గదే రొండు తాన్
అదే పోరగాండ్లు ఎవరు రాక అటు ఆడిండ్లు
మ్మ్ గీ ఎండల ఆడతాన్ల
లేదు ఇంట్లనే
ఇంట్లనే ఆడతాన్లా
ఆ ఇంట్ల ఆడుతాండు ఇగ కొద్దిసేపు అయినాంకా ఆడుదురు ఉండుర్రీ అని అంటే ఎటోళ్ళు అటు ఎళ్ళిర్రు.
ఆ హా
అ
అంతేనా
ఆదే
చిట్టికి ఎప్పుడు స్టార్ట్ అంట స్కూళ్ళు?
ఏమో ఎప్పుడో ఫస్ట్ కు ఏదైనా.
పన్నెండో తారీకు స్టార్ట్ అయితయి గా
కానీ జెండా కాదా జెండా అందరం కాబట్టి రెండుకు ఫస్ట్ కు స్టార్ట్ అయితే రెండో తారీకు జెండ ఎగురేత్తే ఏ అప్పన్నుంచెల్లి స్టార్టే గాని ఇక కొం కొంతమంది పోతరు కొంతమంది పోరు
ఇ ఇప్పుడే పోరుగానే
ఇప్పుడే పోరుగా ఎండలు బాగ కొడతాన్నై మరి సెలవులు పొడిగించుతారన్నారు
ఎందుకు ఎండల కోసమా
ఎండల కోసం
ఆహా
యా చిట్టున్న ప్పుడు గో భద్రాచలం తీస్ పోతానంటే ఎన్నడు లేత్తరు ఎన్నడు పోతరు డైతది అనంటా అంటే గా లక్ష్మి పిన్నీ పోదమ్ అంటాంది
ఏ లక్ష్మి పిన్ని
మా ఊల్ల
ఆహా మీ ఊళ్ళోన
మాడోళ్ళ లక్ష్మీ పిన్నా
ఆ ఆ భద్రాచలం బగా అంటాందా
మ్ పొద్దుగా ఆ చీకటితోని బస్ ఎక్కుతే
ఆ
ఆడికి పొయ్యాలోపు ఇగ
ఆ ఆ
అంటే మోస్ ద్దాం అనన్నా
ఆ రెవళ్ళకి సంబంధాలు చూస్తాల్లా
అరే సంబంధం అంటే గుర్తుకచ్చిందిరా
ఆ
రామ పిన్నీ ఒక సంబంధం చూసింది
ఆ ఏ రామ పిన్ని మాదిరాలు రామ పిన్నా
ఆ
ఆ
ఆయనట సాఫ్ట్వేర్ అట ఒకడే కొడుకుట ఒక అక్క అట అక్కకు పెండ్లయ్ అయిందట వాళ నానా ఆర్ యం పి డాక్ రాట ఆయనట మొన్న గుండె పోటు వచ్చి చనిపోయిండట సంవత్సరం ఎల్లిందట ఆ హుజరాబాద్ ఆ ట
ఆ
సొంత్తిళ్ళేనట మూడు అంతస్థుల బిల్డింగ్ ఉన్నదట అబ్బాయి బాగానే ఉ తడాట
హ్మ్
ఎవరి జోలికి పోడట ఆయన ఉంటాడో ఉండోడో అన్నట్టుగా ఉంటాడట
అంతేనా
ఆ ఎవళ జోలికి పోరంట తాగుడు తినుడు ఏది లేదట్రా
హ్మ్
హ్మ్
ఏమన్నారు మరి
అయితే అడుగితే బాబాయ్ని అడగాలి ఆని అన్నారు మరి ఎటు సపోర్ట్ చేయలేదు ఏమైంది పిన్ని అంటే బాబాయ్ రామ పిన్నితో మాట్లాడుతా అన్నడు ఆని అన్నాడు ఇగ మాట్లాడతా అన్నప్పుడు మనం ఎందుకు అ నాలె అనుకున్నాం మరి అంటివి కదరా మరి అని మళ్ళీ అంటలేరు ఏ ఎందుకు ఇగ అన్నట్టుగా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేంది
వాళ్ళకు నచ్చాలా వాళ్ళ వాళ్ళు చూసుకున్న సంబంధం అయితే వాళ్ళకి నచ్చుతది
వాళ్లేందో గానీ మెంటాల్టీ అ మారాని వేరె మరమము ఇయ్యరు చెప్పరు ఆ చూ ప్పింది ఏమంటారు కాదంటారు అంతా కథ కథ ఉంటాది
హ్మ్ ఎందుకు మరి వాళ్ళ అట్లా
ఏమొ
బయటకి రారు
ఆ
అంతైందో
మళ్ళా ఇప్పుడు రావాలి ఇప్పుడు జావ్ జే వస్తుంది కదా ఇంటనే ఉంటుంది కదా కొంచెం దొడ్డు కాలేదా
అయిందా
అమే మొన్న జూల్లేదురా
ఇక అట్లనే ఉన్నాదిగా ఆ అప్పుడు బాగా బక్కగా ఉండే కొంచెం గాని మనిషి పని చేత్తంటే పని చేసుకుంటుంటాంటే ఆగలి కాదా అక్క మనం ఉటిగ గూసన ఎట్లుంటది పని చేేసింది ఎట్లుంటది
ఆ
మరె
అదిగనే ఇగ అమె కొ కొంచెం ఒళ్లు చేస్తాంది ఆమె
బాగా దొడ్ అవుతారు ఇప్పుడు అప్పుడు రాసిన మామూలుగా లేకుండానే ఇప్పుడు కొంచెం దొడ్డ అవుతలేదా
ఆయితాంది
మరి
అయితాంది
పెళ్ళైనాంకా ఎవలైనా దొడ్డవుతారు మరి
ఇక కొంచెం ఆమె బక్కకుండే ఇ రావాలి
ఆ రవలు కొంచెం బక్కగానే ఉం గాని దొడ్డవుతుంది మా మా భాడీ బక్కగా ఉండొద్దు
ఆ హా సాలిగ అంతా కొంచెం
ఆ కొన్ని కొంచం దొడ్డుంటే మంచిగా ఉంటాది ఎతుకు పర్ కంటికి మంచి గా ఉంటాది ఏమి మరి
ఆన్లైన్ ల ఏదో ఇంటికలకు పెడుతుంది సిుల్క్గా ఉండడానికి
అయలా
ఆ ఆయదు
మ్ ఆళ్ళ దోస్తులే వెళ్ళి ఎప్పళ
ఏ మో పోజాక్ టూర అగొ ఏర్పాడుదురా
అంతేనా
ఏర్పడండి ఆ ఆన్లైన్ అప్పుడు ఆన్లైన్ బుకింగ్ చేసుకోలేదు తంటే అప్పుడు ఈమె స్టార్ట్ చేసింది
ఆహా
మేము అప్పుడప్పుడు చీరలానే ఏదన్నా అజి చేత్తలేవా ఎప్పటి నుంచి రీల్స్ చేద్దాం అన్నట్టుగా చేస్తూ చెత్తాలే
అబ్బా నేను చేయ్ తన్నదా
హ ఇప్పుడు ఒక సోపా ట్టంది గర్ గర్ సోపు
గార్ గర్ సోపయింటి
గరిసోపు అది మంచిగా ఒక సైడు గరుకుంటది ఒకసారి ఒక సైడు షాపు ఉంటదంట ఇప్పుడు గుడ మనం గొలుసు ఎసుకుంటే నల్లగైతది నల్లగై చదుగున్నాడాఆ నల్లది పోడానికి దూడ ఆ ఆవు పోతుదంటా అట ఆ ఫేస్ కూడా మంచిగానే అయితాడంట
ఆ
హ్ము
అంతేనా ఎ వాళనా బెఠ కున్నారా మరి
ఆ హీరో లు అందరూ అడ్వడైజ్ ఇత్త లు కాదు
మనకు అడ్వెట్డైస్ వచ్చింది అద్దు ఎవరైనా ఒరిజినల్ గా పెట్టుకున్నాయి పో
వారి వారి సు సేవన్త్ తది నీచో ఇట్ల ఉన్నాయి రా
ఆ
మీషోలు ఉన్నాయి చాలా బాగున్నది బానే ఉన్నది అని అన్నారు
ఆ
ఒకసారి ఆపోలో తీసుకోలాఆపో లలా
ఆ
దానికి ఎంత అయితదొ సూచినాంక ముర్చ్చట ఇగా
ఆ అది వాడి చూడాలి కదా
ఆ
మరి
మొఖం మీద ఎం మా క్కలన్నా పోతాయి
అంతా ఏమో వెరైటీ వెరైటీ సోపులు వస్తానయి
హ్మ్ ఏమి వెరైటి వచ్చిన ఫల లేదాంత
ఇ ఎటు ఉండ మోకంఘాటనే ఉం టది మ ఇప్పుడు బెటి బెది మళ కొడబడతే అదాైతుదా
వావ్ పుష్కరాల ఓతాలా
ఏ ఎండ ఎట్లా కొడతంది అక్క ఏడ పోయేటట్టున్నాయి
మంచిగా లేచలతోనే పోతే మీకు కారం ఉండే లేచలతోనే పోతే మంచిగా అంద ఉష్కల నర్సుడు పైనండ కొట్టకుంంటడా వేసిరాట కింద కార్పెట్లు వేసరాట రకాలుగాాల
అంతేనా ఇక ఆయనకు వీలు కాదా క్క
పొద్దుగాళ లేసింది ఏ మీరు ఇద్దరేనా
అగా వీలు కాదు
పొద్దుగా వేసింది అంటే ఇంత చూ స్నానాలు చేసి చెలో ఎక్కిందంట డి పోయినాక ఇద్ద టిఫిన్ చేసి మళ్ళా దర్శనం చేసుకొని సపుకదు పది గంటల వరకు ఇంటికాడ ఉంటారు
ఆ ఉంటాం కానీ ఆయనకు వీలు కాదు అయిన రాడు
అవునా
రా అన్నప్పుడు అడుగుడు వేస్ట్ సఅప్పుడుకు
ఉమ్ అదే ఏంటాల
ఉమ్ అరంట ననుకుంటన ఏండ
ఇవే ఘోరంగా దంపుతాంది ఇంకా మా పెద్దూలు ఇప్పుడు చాట్ ఉండే
ఆ మేస్ ఆట ఉండి అగడ నాని పియ్యాలని నీడ
ఆ అనిపీయ లేదు మొత్తం ఇగా పెద్దలు సాట్లు లేకపోయరు మొత్ త్తం వేడిగానే ఇగా
హ్మ్ ఇంకా బాగా గడుత్తాది మీకు ఇట ఎదురుంగా నేనే అట ఎదురుంగా నేనే
ఎదురుంగనే
ఆ మరి
అ ఇంగా
హ్మ్
కనీసం అప్పుడూ బయట గిట్లా ఈ డోర్ పెట్టుకొని అటు ఇల్లు సాటు ఉన్నది కాబట్టి, కూసుండేది మన మంచాల పండుకునేది ఇప్పుడేడ
హ్మ్
ఇగ అందరు కనిపియ బెటె
హ్మ్
హ్మ్ గదైతే మాచి కుర్చి ఏసుకొని కూర్చుంటాందిర
హలో
అ సాది సవాల భార్య
కూసుంటది ఎందుకు కోసోదు దానికి అది ఇంటి ఈ ఊరి ఆడబిడ్డ కదా సరే
కూర్చున్నది నేను అటు ఇటు పో పోతానా లేరా చిట్టీ లేర చిట్ టి లేగాలే అని లెత్తాంది
ఆ హారతీ అక్క
సరే
ఆ సరక